కద్ ఎంత సేపు
నా కుదరద్దా నాకు కుదరద్దా ఇంట్లో నేను అటు జూస్ సుకొని ఇటు చూసుకొని వాడిని లేెగమని చెప్పి వాళ్ళతో గొడపడి వాళ్ళతో తిట్టిచ్చుకొని నీతో తిట్టిచ్చుకొని
ఎందుకు ఏడుతున్నావ్ దానికి
ఏ నా కర్మా చి
ఎవడె అసలు వదిలే వదిలేయొచ్చుగా మరి ఇంకెందుకు మరి కర్మ అన్నప్పుడు వదిలేయాలి కూర్మా
మళ్లీ కనీసం చెప్పగానే ఎళ్లిపోవాల ఏంటి రెండు నిమిషాలు ఆగలేవా రెండు నిమిషాలు ఎందుకంత ఆత్రం
చేస్తున్నా చేస్తన్నా చేస్తన్నా అని జెప్పి పెట్టింది నువ్వు
ఆగొచ్చుగా చేసిన చెప్పిన వెంటనే అయిపోవాలా ఏంటి పని రెండు నిమిషాలు ఆగలేవా
చేస్తాన్న అన్నప్పుడు నేను దీంట్లోనే ఉన్నాను ఎంత సేపు జేస్తావు ఫోన్ నంబర్ కొట్టి చేయడానికి
నాక్ కుదరద్దా ఏంది
మరి అప్పుడు కుదిరినప్పుడే మెసేజ్ చేయొచ్చుగా మరి నేనేమమి వద్దన లేదె నేను చేస్తన్న అంటే వెంటనే చేస్త్ర అనేక అర్దం
కాదు వెంటనే కాదు ఈసారి నుంచి గుర్తుపెట్టుకో వెంటనే కాదు
మా నువ్వు ఫార్టీ ఫైవ్ కొ ఫార్టీ సిక్స్ కో మెసేజ్ జేసావ్
ఇంకవొదిలేయ్ పో సోది చీ
నువ్వు ఛీ నేను గాదు ఛీ
నువ్వే ఛీ అసలు అర్దం చేసుకోలేని మనిషి
ఓ ఫార్టీ సిక్సి మెసజ్ చేసావ్ అమ్మ కార్యా చేస్తన్నా అంటే మీ అన్న నంబర్ చెప్పుు అన్నావ్ ఎ కుదరదా నీ కు ఆ ఏం పాపం బిజీగా ఉన్నావా అంట వచ్చిన తర్వాత ఎప్పుడో పెట్టా మెసేజ్ ఓమెషన్ తర్వాతెమో కుదరదా ఏం పాపం అంటా ల
అవును నువ్వేగా పెట్టావు కుదరదా నీకో అని పెట్టాను పెడితే హా అని పెట్టావు అప్పుడు నేనే అనుకుంటా కుదరదని అనుకుంటా
కుదరద ని చెప్పి హ పెట్టానా
చూసుకో కళ్లు దొబ్బినాయ ఎంది సరిగ్గ జదూ అందులో ఏముందో
అసలు కుదరదు కుదరద నికు అంటే ఇప్పుడు ఆ అని పెట్టా ఆహా దా హా అని పెట్టాను నేను అక్కడ ఎందుకు పెట్ట అంటే నెంబర్ పెట్టి మీ అన్న కాల్ దానికి మీన్న నెంబర్ చెప్పు అన్ దాన్ని పె పెట్టాగాని హా అని పెట్టి పెట్టబోయి ఇంక అట్లా వచ్చింది మీకు హలో మాట్లాడవేంది
అర్ధమయిందా ఇప్పటికైనా నీదే తప్పని
ఆ నాదే తప్పు ఓకేనా ఆ సాటిస్ఫైయ్యవా
ఏమో లే
మాట్ మాట్ మాట్లాడు మాట్లాడుతుంట చీ తు అంటావేంది కాల్స్ లేసి
మాట్లాడుతున్నాగా చోవులు దొబ్బాయ పని చేయట్లేదా
నీకు దొబ్బాయ అసలాడ మాట్లాడుతున్నా నువ్వు అసలా
ఉమ్ అసలు నాకు నీతో మాట్లాడ బుద్దేగావాట్లా
కప్పిగా ఉంటే అంతేలే ఎవరైనా
ఆ
కరక్
అవును నువ్వే కరెక్ట్ హన్ పర్సన్ కరెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అందరు తప్పుడోళ్ళు నీ అంత కరెక్ట్ ఎవరు ఉండరు పాపం అసలు మనం తప్పులే చెయ్యం ఏం చెయ్యం అన్నిట్లో మనం కరె
మరి అందుకే అందరు నోరుముసి కూర్చు
ఆ కాదు మూర్ఖులతో వాదిచ్చలేమని ఒక సామెత ఉండిద్ది పాత కాాలంలో పెట్టారు అందులో ఫస్ట్ కేటగిరీలో ఉండేది నువ్వే అందుకే నీతో ఎవరు వాదించ్చకా సైలెంట్ అయిపోతారు నువ్ దాన్నేమనుకుంటావు ఆహ్ నువు దాన్నేమను కుంటావు ఆ నువ్వు అట్లా అనుకుంటావు అది డిఫరెన్స్ ముర్ తింతో వాధించలేమని మనుషు లేస్తారు అదే ఎవరి మనసక్షి వాళ్ళకి అనుకోలంగానే ఉండిది
ఉం సరే వారం రోజు అన్నారు ఏది పేమెంట్ ఇంకా పడాల ట్వంటీ ఫస్ట్ పెట్టావు విత్ డ్రా నువ్వ ఎప్పుడు పెట్టావు విత్ డ్రా ట్వంట ఫస్ట్ ట్వంటీ యా
అది వి
అద నాకు పెట్టినరోజె పె ఎవరా అత్త ముందే పెట్టా వా ఇంకా నోరు ముసుకొని చెప్పు
నాకు తెలియ దనిచెప్పాన తెలిదంటే తెలీయదు అంతే ఇంక అంతకు మించి వేరే క్వశ్చన్ అడగద్దు
పర్ఫ్యూమ్ నాక్ నేను కొశెన్ ఏస్తే రిప్లై ఇస్తా లేపోతే సైలెంట్ గా ఉంటా నాకే మయింది.
మ్ నా కోసం ఏం చెయ్యట్లే ఆ విషయం గుర్తుపెట్టుకో వస్ తే నీకు నాకు ఇద్దరం కలిసి వాడుకుంటాం ఇదేమినాకు ఒక్కదానికి ఇయ్యట్లా నువ్వు చెప్పాలంటే ఆ విషయం గుర్తు పెట్టుకుంటే బావుండుద్ది. ఏదో నా కోసం నా కన్నీల్ తుడవడం కోసం నువ్వేం చెయ్యట్లా నా కోసం చెేస్ ఉన్నావా? కాదు కదా నువ్వు కూడా వాడుకుంటావుగా నువ్వు పట్ట్కోకుండా ఏమి ఉండవు కదా?
వాడేసేత్తోడ్ నేనేగా
ఆ
వాడే మొత్తం నేనే గా అంటున్నా? అయ్ ఆ డబ్బులు మొత్తం నేనే వాడుకుంటా అట్నా?
మరి ఎందుకు నా మీద అరుచుకుంటావు నా మీద అరిస్తే ఏమి వచ్చిది నీకు? నీకేం రాదు అరవ మాకు ఈసారి నుంచి
ఆ నిన్ను కాదు నిన్ను కాకపోతే ఇంక ఎవరిని అరు
ఏవర్ని అర్చుకుంటావో అర్చుకో నన్నయితే అరవమాక
కరెంట్ ఉండేయ్యేది కదా కాల్స్ మాట్లాడ్డానికి కార్యము నువ్
ఆ
కాల్స్ మాట్లాడ్డానికి నాకు అంటూ ఎవరున్నారు నువ్వు తప్ప కార్యాలో అంట్నా
అదే నీకు అసలు ఎందుకుపెట్టారో అబ్బాయిలకి కూడా ఈసారి పెట్టకుండా నువ్ అమ్మాయిల పెట్టుంటే ఎంత ప్రశాంతంగా అయిపోయి దో ఫస్ట్ టాస్క్ నాది ఒకళ్తో పని లేకుండా
ఏ టాస్కు అమ్ అమ్మాయిలు పడితే బాగుండు
ఆహా మేము మేము పోవాల ఏంది అయితే మీరొక్కల్లే బాగు
నాకు ఎందుకు నీతో అవసరం నువ్వు ఏ పోతే నాకెందుకు నాది నేన్ చూస్కుంటా ఈ రోజ్ నుంచి
చూస్కో చూస్కో
చూస్కుంటా
మమ్మీ
నాకు ఎందుకు అసలా ఒకళ్ళు బట్టిచ్చికుంటే ఇదిగో ఇంతే అనస్ గొడవలు తలకాయ నెప్పి ఒక ఐదు నిమిషాలు ఫోన్ చేయడం లేట్ అయిందంట అసలు ఎంత ఇష్యూ చేసావ్ దానికి ఏడు స్తుంటే ఎందుకు ఎందుకు ఏడుస్తావ్ ఏడవకు అని కూడా కా దానికి ఏడుస్తారా అని మళ్ళీ రిటర్న్ లో మళ్ళీ నా మీద బా బా బా బా
సర ఆ నవ్వు ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లా?
అమ్మ ఓరేయ్ చిన్న కథ కాదురా ఇద్
హ్మ్
చిన్న కథ కాద్రా ఇది
ఉమ్
ఏం కాదులే అబ్బా మ్
హలో
చెప్పు
ఎవరో బిల్చినట్టన్పిస్తే బైట్కి వెళ్ళాలే.
ఊహు
ఉమ్
త్ తిన్నావా?
తిన్నా
బాగుందా పప్పు తిన్నాగాని మీతో కాల్స్ మాట్లాడేటప్పుడే ఇందాక నీతో కాల్స్ మాట్లాడేటప్పుడే తిన్నాగా
సో ఒకప్పుడే మర్చిపోయాలే
ఉమ్ ఇన్స్టమార్ట్ లో ఆర్డర్ బెట్టుకున్నాను చిప్స్ అయి నల్చుకొని
లేదయ్యా ఎప్ ఎప్పుడు తినేసావు బ్లూ లేస్ ప్యాకెట్ ఒకటే మిగిలింది
హుహూ మరి నంచుకొని తినొచ్చుగా అన్నం లోకి
ఆ బ్లూది దాచుకున్నా మరి సాయంత్రం ఆకలేసిద్దిగా
ఉమ్
ఆ వట్టి పప్పు తోనే తినేసా పికిల్ యేస్ కుందాం అనుకున్నా మా పెద్దమ్మా పండు మిరపకాయల పచ్చడి అను ఇంకో టేదో తెచ్చింది
ఉమ్ హు
ఉమ్ ఇంకా ఆ పచ్చళ్ళ వేసుకున్నా అనుకో నైట్ తిన్నగా పచ్చడితో మళ్ళి ఎందుకులే వేడి చేసిందేమో అని చెప్పి పచ్చడి గూడా యేసుకోకుండా నార్మల్ పప్పే యేసుకొని తినేసా
ఉమ్ హూ ఉమ్ ఓకే ఓకే ఈ ఐదు ఎట్టాగైనా అవగొట్టు ఇప్పుడు
ఆ ఇంగ నేను నీకు చెయ్యను లాస్ట్ మా అన్నతో మాట్లాడుకుంటా నేను
ఉమ్ మాట్లాడుకో నాకేమైంది ఉమ్ ఈ రోజేె అవ్వ గొటేస్తే రేపు గూడా ట్రై జేద్దాం రేపు మధ్యాహ్నం మా అన్నయ్యది రేపొస్తే టాస్క్ అవ్వ గొడితే సరిపోయిద్ది ఏమంటావు
ఆ
ఎందుకు ఊరికినే పోగొట్టుకోవడం అని
అంతే
ఉమ్
ఉమ్
ఉమ్ ఏ సంగతీ
ఏం ఉంది
ఆ ఇంకేమ్ లేదు ఉమ్ హుహూ
చెప్పాలి నువ్వే ఇంగ ఎంతసేపుంది
వన్ మినేట్
అతున్నా ఇంకాాంది
ఉమ్
ఆ
వహాన్ మరి నేర్చుకుంటున్నావా నువ్వేనా
దేనిగురించి
ఆ
ఏంటది నేర్చుకునేదీ
ఇంట్లో కూర్చొని ఏదోటి నేర్చుకుంటున్నావా కోర్సో ఏదోటీ లేదా ఏం లేదా ఎందుకనీ
తెలీదు
తిండం ఫోన్ చూడ్డం
ఆ
తిండం పడుకోవడం రీల్స్ చూడటమా
అవును
అహ అందుకేనా మనకు జాబు లేదూ ఊ మరీ అందుకే జాబులేదు
ఆ సరేలే లేకపోతే లేకపోనీ
ఊ ఉ
నీకేం పోలేదుగా నాకు లేకపోవడంతో నీకేమన్నా పోయిందా
అవును పోయిందిగా
నీకేం పోయింది నాకు జాబ్ లే
నా సరే సరే అయితే ఉంటా నువ్వే కట్ చేసుకో